ఏం చేస్తుర్రు
ఆ కుకున్నానే
టిఫిన్ చేస్తివా ఎంత విజ్ఞస మ్
హుమ్ మ రిటేడ్ చాతుండడ్ లే
బాగా పడుకుంది
ఆ
ఉ హు
ఆ
మీ ఆవిడ ఏం చేస్తుంది
అదా ఆడుకుంటుంది
హు హుమ్ గుడి కెళ్ళరా స్ శ్రీరామనవమ్
లా లల్లా లా
ఆహా ఏళ్తార్ ఇప్పుడు
ఆ ఆ
స్నానాల్ అయిపోయా
లేదు కాలేదు
ఆ మాది అవలేదు ఇంకా ఇప్పుడే లేచాం ఇంకా హ్మ్
త్త నన్నాడు వస్తానన్నాడు
ఆ ఎందుకు
ఏటో అలగే తెలుసుా
హు హుమ్ అలా రమ్మన్ లేదు ఇక్కడికి
అరే సప్పుడన్నిక్ ఆవ్ డికి సప్తే ఆడికి దే
ఇస్తాం తరుత అక్కడ ఉంటుది మరి సింమాచలం ఎప్పుడు వెళ్తాడట
ఏటో ఆరే ఈ పొద్దు ఎల్తనన్నాడు ఈ పొద్ జాల్ డట
ఆ ఆ
ఆ ఆా
ఇంకేంటి అయిత్ టీ ల్ తాగరా
ఆ ఆ ఎ చెూడ ఆ అళీ సంధ్యారే హు
ఎవరు
ఏ దక్క.
ఉహు.
ఆ అదే ఇడ. ఎప్పుడొచ్చావా అంటే నాన్ సాయంకాలం అంటున్నా.
ఓహో.
ఆ. మరిఎంటము
ఆ సరే ఆ ఇదిగో. ఉమ్.
యోగి ఎవల్తోనో వెళ్తాడట.
ఎవరెవరు వెళ్తున్నారు.
వోగి. మధ్యది రామ్నగడ వస్త.
ఓహా. అయితే ఫంక్షన్ ఈడుండేటి.
పో మార్నింగ్ తెలుదమ్మా ఆ రూటే ఆడికి అన్ని దుక్కులు రూట్ చుపెడతాడు ఇడికి వద్ద గొదలో బాబులేస్తాడు అర్థమైందా.
ఉమ్.
అందరికి రూట్లు చూప పెడతాడు తరి కోతల బాంబులు పెడుతున్నాడు. ఆ.
ఉమ్.
తిరికేతరావు కోట పిలోండ్ల ఆ.
అమ్మా ఇది బయటి ఇచ్చి పాలవాడికి. చే బటిల్ బయట ఉంటది ఇస్తా పట్టు వెళకూడద. సర్లే ఇటు ఇచ్చేస్తానులే. ఆ. అక్కడుండు. అది అక్కడ ఆయన ఇచ్చాడు. ఎలాం.
ఆ.
ఇంకేంటి ఏంది ఈరోజు ఏమన్నా స్పీ.
ప్రజెంట్ ఎట్ అవుతుందో తెలియదు నాకు హనుమాన్ గుడిలో భోజనం అవుతది.
ఓహో.
ఆ.
గిన్నెలు చూపెడతాం.
కొండ మీద పోవల్లా కొండ మీదల్ల అవుతది ఊ ఊమ్
ఊహూ ఎళ్తున్నారా భోజనానికి
అ ఏటవుతదో బైలెల్లిందా బైలెల్లిందా కొండ నా
ఏముంది అప్పుటికప్పుడు వెళ్ళిపోవడమే
ఊ
ఊ ఎండలుగుంది
ఎండ జిగ్గులాడుతుంది ఇప్పుడు
ఆహా
ఈ రోజా
మాకుంది అ
ద మ
రండు బాగా వస్తుంది
ఆ
చాలా వేడిగా ఉంటుంది
హ
అ ఇకే ఇకా
అ లే చల్దు
ఆ రిసెప్షన్ కి
ఆ దానికి వెళ్ళదు నేను
ఆహ
ఆ ఆ
మనవళ్ళ ఎళ్రవరు పిన్నాళ్ళు కట్రా పిన్ని వాళ్ళు కట్రా ఇ లేద ఆ మనకు అవ్వదు కదా ఆదివారం
ఆళ అంద్ర ఇలిర్లే
అవునా అలు కాలు వారం నాలు కాలి మనకి ఆది వారం బిజి మ్ హు
మీ అత్త ఆళ మాత్రమే వెళ్ళదు అళ
ఆహా ఏం ఆరో తేదీ పడదేటి అబ్బే
ఆహా
ఆడుదు పట్లేద వెళ్ళదంటే మరి హిలీద్దురు ఎలిపోతున డుటికి
ఉమ్మ్
లచ్చర అయితే అలాగనే వెళ్ళిపోయినా వాడు లచ్చరం సెల పెడుతున్నారు కదా అలాగనే ఎల్లి పోనా ఆ మరి ఒట్టి రోజులు మరి సెలవు పెడితే వాళ్ళ డబ్బులు కలసినం బొక్ అయిపోద్ అనిసి వాడ వెళ్ళండి మరి
ఉమ్మ్
అలా కళసన బొక్కయి పోతదిగద పది లక్షలు పెట్టిన్నారు మరి కళ ఇప్పుడు కొత్తగ టార్చ్ ఎసీ మరి కలెక్షన్ బొక్క అయిపోద
హమ్
మొత్తం పొగ లక్ష రూపాయల్ మిగుల్తది అడిగి సాయంత్రానికి
ఉహ్మ
పది లక్షలు
ఉమ్మ్
మొత్తం ఖర్చుపొగ అత్ర మేలు మిగలేదే ప్ర మేత మీగులుతది గని తాగదు అ అన్ని ఖర్చ పోగా ఆ పెట్రోల్ ఖర్చు ఇల్ ఖర్చు అన్ని పోగ
అద్దిలు గీద్దులు అన్ని పోగా
ఆ
అద్ది అన్ని పోగా
ఆ అ
హమ్
పెట్రోల్ఖర్చు ఇల్లు అద్ది ఇల్లుఖర్చు అ అన్ని పోగ పది లక్ష రపాయ నికులు పది లక్షలకి అ ఏమంతే ఇంటికాడ చీర అయిపోతున్నారు కనీ దర్జాగా సై కంటు కొంట లక్ష రూపాయలున్నకుంట
కలెక్షన్ చేయడం తెలియాలమ్మా
ఆ కళసనా లే కళసం పెరుగుతాది కస అందేని కాదు
కలెక్షన్ చేయడం తెలియాలి అంటున్నాను అందరు చేస్తారంటే అవ్వదు
పలసం దేని కాద తెలుగు
ష్
మనం అక్కడ డబ్ ఏది డబ్బల్ దెయి అంటే మనం ఒక ఒక వారంం లేదంటే వచ్చె రెండు వార లేద మూడో వారం అంటే కొద్దిగా విసిరిస మాట్లాడాలి మనం కొద్దిగా అప్పుడు బయదళ్తుంది డబ్బులు తలిసింద
హుమ్
మరి ఆ ఈ వారం లేదన్నాడు వచ్చే వారం లేద లేదన్న నారాయణశ వూర్కు కొంత కాదు
హుమ్
ఆయ్
అర్స్య తొమ్మిదికి హం పర్పు
రెండు వారాల్ దాకా పల్కొండు మూడవ వారం కొద్దిగా ఫ్ ఆ విసిసి మాట్లాడుకుండలమ్మా
అవున్
అప్పుడు లేదుమనిషి అనేసి మూడు వారాల దాకా మేము కట్టలేదు అనేసి ఆడిది ఆడి బెంగ అని వచ్చే వారం పట్ట ఉత్తమని డబ్బులు కడుతారు అర్థమైందా
ఊహమ్
లా వ్ అంత దూరు దొరకదండి చైన్
మ ఊరి
మాయ ఆహ్ మనం మనం ఆడుకోం మనము ఆ కాల్లే ఆ కన్లే కన్లే అనిసి పల్కుంటామనకు అ దిడ్డే బల సంకాల అది
ఉమ్
హా కలశ నుఇప్పుడు ఒక్క చుట్టుూ పది లక్షలు ఇచ్చావు కదమ్మా ఆ కళశన అయింది మా మరొ దుక్కు వస్తుంటావు అమ్మా అలా సెట్టింగ్ అవుతుంటదమ్మా అలా తిరుగుతదమ్మా
ఎవరో
ఒక్క చెుట్టు పెట్టుబడితే అది కలిసిపోద్ది ఆ తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరం లోపు మన పెట్టుబడి బయదళపోతే ఆ మొదులు డబ్బులతో మనం రొటేషన్ చేయడం అవుతుం మన మొదులు డబ్బులు మనకు బయదేరిపోద్ది
ఊహుమ్
ఆ అది నిలబడిపోద్ది మళ అ తరువాత హోల్డ్ బోల్తా హల్క్ రోటీ తేసని చిల్లరవుతది అప్పుడు అమ్ ఫస్ట్ స్టార్టింగే మనం పెట్టుబడి చేయ్యాలా తే ఎదైనా ఏ వస్తుకైన స్టార్టింగ్ పెట్టుబడి చేయాలా
హమ్
సోంకార్ సొమ్ముతోనే ఐపోది
ఎప్పుడు మనం ఏర్పాటు చేత్నమే అదే కొద్ది గట్టిగా కరం చేసామనుకో అది సౌకర్ సొమ్ముతోని మన రొటేషన్ అయిపోద్ది మనిషం మనకి నలబడి
ఆహా
అమ్ మరి అందరు వ్యాపారం చేస్తున్నారంటడి మరి ఎలాగా జ చేతనారా ఆ